హలో అండి
వస్తుందండి
హలో అండి ఇనా
హలో అండి హాయ్
హాయ్ అండి బాగున్నారా హలో అండి
అండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామ అండి
క్లియర్ గా ఉంది
ఆ క్లియర్ గా ఉందా అండి ఓకే ఓకే అండి బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తారండి
మేము ఫార్మర్స్ అండి వ్యవసాయం చేస్తాం
అవునాండి పిల్లల్ స్కూల్ ఆ మేమ హౌస్ వైఫే అండి ఇంటి దగ్గరే ఉంటాం
మీ పిల్లలండి
ఆ పిల్లలు ఇద్దరు బాబులండి
అవున్నా మాకుద్దరు పాపలండి ఇంకా రాలేదండి మాకు పై వస్తారు
వచ్చేసరికి పిల్లల కోసం ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేస్తారా అండి
ఆ చేస్తామండి
ఇంకా పిల్లలు ఎక్కువ ఇష్టంగా ఏ ఫుడ్డు తింటారండి
పిల్లలు ఎక్కువ మన టిఫిన్లకు సంబంధించిన ఐటమ్స్ తింటారండి దోశ వడ
అవునుండి రోజు చేస్తారా అండి ఇడ్లీ వడా దోశ చట్లా
డైలీ చేయమండి అ వర్క్ ఉంటే చేయము వర్క్ లేకపోతే ఖాళీగా ఉంటే చేస్తాము
అవునా అండి ఇంకా పిల్లలు ఆ మేము కూడా అ ఎక్కువ అయితే టిఫిన్స్ ప్రిపేర్ చేస్తామండి పొద్దున ఇడ్లీ వడ దోశ పూరి సండే సండే అట్లా
ఆ అవునండి
మేము ఎక్కువ వెజిటేబుల్ కూరగాయలు బాగా వండుతాం వెజిటేబుల్స్ కర్రీస్ ఎక్కువ చేస్తామ అండి
అవునండి ఇంకా వెజిటేబుల్స్ కర్రీస్లలో మీకు ఏ కర్రీ అంటే ఇ ష్టం అండి పిల్లలు కొంచెం ఇష్టంగా తినే ఫుడ్స్ అట్లా
పాలకూర టమాటా చాలా ఇష్టంగా తిం టారండీ
ఆ అవునండి కొంతమంది పాలకూర టమాటా తినొద్దు కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అంటారు కదండి అట్లా ఏమని పియ్యదా మీకు
కదండి పాలకూర టమాటా వండితే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి పాలకూర పప్పుకి ఎలాంటి
ఆ పాలకూర పప్పుకి ఎలా ఉండదండి పిల్లలు కొంచెం పప్పు ఆ అంటే ఇష్టంగా తింటారు పప్పు చార్లు దాన్ని అట్లా ఉమ్ ఇంకా ఇలాంటి వర్క్ చేస్తారండి ఇంకా
మేము వ్యవసాయం చేస్తామండి వ్యవసాయం వచ్చేసి మొక్కజొన్న తోట పత్తి పొలం చేస్తామండి
అవునా అండి ఇట్లా కష్టం అనిపియ్యదా అండి వ్యవ పని చేసి వచ్చి మళ్ళీ పిల్లల్ని చూసుకోవడం అట్లా ఇబ్బంది
అలా ఏం అనిపియ్యదండి ఇంటి దగ్గర కొంచెం హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి లేసి వచ్చినా కూడా ఈజీగా వర్క్ చేసుకు
అవునండి ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు ఉంటే పిల్లలని చూసుకోవడానికి కూడా ఈజీగా ఉంటది
ఉమ్ ఉంటారండి మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు ఉంటారు
ఏం ప్రాబ్లం అనిపియ్యదు లేండి ఒకవేళ ఇంటి దగ్గర ఎవరు లేకుండా ఉండ మనమే రెండు పనులు చేసుకోవాల అంటే
కొంచెం అవునండి కొంచెం ఇబ్బంది అనిపిస్తది మళ్ళీ ఇక్కడ వర్క్ ఏసి అక్కడ వర్క్ చేయాలంటే చాలా ఇబ్బంది ఉంటది
అవునండి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా అండి మీకు ఏమి ఇబ్బంది అనిపిస్తలేదా ఎండల వల్ల ఆ పొలం దగ్గరికి వెళ్ళి పనులు చే
ఆ ఇప్పుడే స్టార్ట్ అయింది ఇక సమ్మర్ మొన్నటి వరకు కొంచెం కూల్ ఉండే ఇప్పుడే చాలా ఎండలు కొడతానయి
అవునా అండి అట్లా ఎండ కొంచెం జాగ్రత్తగా ఉండండి ట్వెల్త్ టువెల్ నుంచి సాయంత్రం మూడు వరకు అట్లా ఎండల తిరగకుండా ఎండల ఎక్కువ పని చేయకుండా ఉండండి ఎందుకంటే మళ్ళీ వడ దెబ్బ తాకడం గాని ఇట్ల అయితే మళ్ళీ
ముందే జాగ్రత్త తీసుకుంటాం అండి వాటర్ ఎక్కువ తీసుకోవడము
హామ్ హా వాటర్ ది ఎక్కువండే ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా కొంచెం హెల్తీగా ఉంటారండి
అవునండి అలానే తీసుకు కుంటాం అంటె ఎందుకంటే మాకు ఇక్కడ వెజిటేబుల్స్ కూడ మేమే పండించుకుంటాము కొన్ని ఫ్రూట్స్ కూడా మా దగ్గర పండుతాయి కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి
ఆ అవునండి ఎక్కువ వాటర్ మిలన్స్ వాటర్ ఆపిల్స్ జ్యూస్ ఇల్ అట్లుంటే మీక్ కూడా హెల్త్ కు సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయిడి
అలాంటి ఎక్కువ మా దగ్గర పండే పంటల నుంచి తీ కని వాడుతాం
అప్ కొంతమంది ఇప్పుడు కూలీల రా అంటే రేట్లు ఎక్ ఎక్కువైనాయి పంటలకు ఎక్కువ రేటు లేదు కదా అని అట్లా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు కదండి మీకు అనిపిస్తుంది అట్లా ఏమైనా
అలా కొన్ని మ్ వాటి సా అనిపిస్తదండి కొన్ని వచ్చసే ఏంటంటే మనం ఎంత కష్టం చేసినా వాటి ఫలి మొత్తం ఉండదు అంటే మిర్చి వేస్తున్నా మ్ మిర్చికి పెట్టుబడికే సరి గెంత వర్క్ చేసిన ఏ చేసినా కూడ పెట్టుబడి రావట్లేదు
ఉహుమ్ ఇప్పుడు కూలోళ్లకి కూడ ఏ చేసింది అంతా కూలోళ్ళకి పిండి బస్తాలకి అటు దు సరిపోట్లేదు కదా అని అట్ల అనిపిస్తది కదా అండి రేటేమో తక్కువ ఉండడం వల్ల
ఆ అలానే కూడా కొన్ని పంటల వల్ల అనిపిస్తదనేది ఎందుకు కూలోళ్లు ఎక్కువ అమౌంట్ అడగడము మందు భత్తాలు తీసుకురావడం అలాంటివి చేస్తాం కాబట్టి ఎక్కువ ఖర్చు అవుతుంది.
అట్ల అనిపించినప్పుడు ఇక బాద అనిపిస్తుంది ఇంంత చేసి ఎట్లా అని
లాస్ట్ రేటు పడితే ఏమనిపించదు అంత తక్కువ అమౌంట్ వచ్చిందంటకో బాద అనిపిించంది
ఆ అవునండి ఏం ఇంక మీకు ఇలాంటి అంటే పల్లెటూర్లు బెటర్ అనిపిస్తదా సిటీ బెటర్ అనిపిస్తదా అండి మీకు
యాక్చువల్ గా మేము పెరిగింది సిటీ కాబట్టి సిటీ అంటేనే ఇష్టం కానీ ఇప్పుడు ఇది చేసే వర్క్ బట్టి ఇది కూడ ఇష్టం
ఊ హుమ్ అంటే మీక్ రెండి కె డిఫ్రెంట్స్ వెళ్స్తారు కదా అండి పల్లెటూర్లో ఎట్లు ఉంటారు సిటీలో
అక్కడ వచ్చేసి సిటీలొ వచ్చేసి మెంటల్ టెన్షన్ ఫంక్షన్లు ఇక్కడ వచ్చేసి హ్యాపీతోో చేసే పనులు కానీ ఇక్కడ ఎండ వల్ల ఇబ్బంది ఉంటై
ఎండవల్ల ఒకటే ఇబ్బంది అని పల్లెటూర్లల చుట్టుపక్కల వాతావరణం మంచి మంచి ఉంటుంది సిటీలో అయితే కొంచెం వాతావరణం కూడా కలుష ఆ కలుషితంగా ఉంటది కదా అండి, సౌండ్ పొల్యూషన్స్ ఒకక్కరినొక్కరు పట్టించుకోరు బిజీ షెడ్స్ చుల్ బిజీ షెడ్యూల్ ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు
ఇక్కడ అలా ఉండదు కాండి అందరం ఒకే దగ్గరకి వెళ్ళి వర్క్ చేసుకోవడము అందరం కలిసి ఉండాలి అందరం ఒక ఈవినింగ్ అయితే ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం
అవునండి
చాలా చేస్తాను
ఉమ్ అక్కడ ఇప్పుడు ఊర్లలో ఉంటే కొన్ని ఒకరు ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే కూడా మనకు కొన్ని విషయాలు కూడా తెలుస్తాయి మనకు తెలియని విషయాలు కూడా తెలుస్తాయి అట్
అవునండి సిటీలో ఉంటే ఏమైనా టీవీ సంబంధించిన నాలెడ్జే ఉంటది ఇడ పల్లెటూరులో ఉంటావు ఏం ఏంటంటే మన లైఫ్ గురించి చాలా వరకు తెలుస్తాయి
టీవీ అలవాటు ఉందా అండి, ఎక్కువ గేమ్స్ ఆడుకుంటారా?
మా పిల్లలు ఎక్కువ గేమ్స్ ఆడుకుంటారండి, బయట మా ఇంటి ముందు చాలా మంది పిల్లలు ఉంటారు అందరు వచ్చేసి ఆడుకుంటారు
అవునా అండి అవును అట్లా పిల్లలకి ఫోను టీవీస్ ఇయ్యొద్దండి క్కువ గేమ్స్ ఆడిపియాలి వాళ్ళకి ఫోన్స్ ఇచ్చినా కనులు కరాబు
అలా వాళ్ళకు అట్లా సెల్లు చూసేంత టైమ్ కూడా ఉండదండి, మా ఈవినింగ్ ఫైవ్ కి వస్తారు రాగానే మళ్ళీ బయటికెళ్ళి కాసేపు ఆడుకొని మళ్ళీ హోమర్క్ రాసుకునేరికి ఎయిట్ అయిద్ది ఏడు పక్కబడి పొవుడు మల్ల మార్నింగ్ సిక్స్ కి లేసి రెడీ అవుతారు అవునాన్
ఆ ఇప్పుడు సిటీలో ఉంటే ఎట్లా ఉంటాదాంటే ఆడుకోడానికి కూడా ఎవరు ఉండక రాగానే ఫోన్ చూడడం, టీవీ చూడడం, వాళ్ళ హెల్త్ లు కరాబు
మాకు అలాంటి టై వాళ్ళకి టైం స్పెండ్ చేయడానికి కూడా టైం ఉండదండి ఇట్లా సెల్లులు చూడ్డానికి టీవీ చూడ్డానికి హోమ్ వర్క్స్ రాసుకోవడము పిల్లలంతా బయట కూర్చొని ఆడుకోవడం అంటే వెళ్ళి ఆడుకోవడం పెద్దలు పిల్లలు అందరు బయట కూర్చొని ఆడు గుడ్ ఈవినింగ్ టైమ్ లో
అవునండి అట్ ఇట్లుంటే మంచిగా అనిపిస్తదండి
మన్
అవునండి అట్ల అయితే బెటర్ అండి, ఇప్పుడు పల్లెటూర్లో కూడా చుట్టూ ఇప్పుడే ఇప్పుడు సమ్మర్ వస్తే మంచిగా పల్లెటూర్ల అందరు ఒక దగ్గర కూర్చొని ఏమన్నా ఆష్టచమ్మ గిట్ల ఆడుకుంటా ఉంటారు మంచిగా టైం పస్ అయితా ఉంటది
వచ్చేసి సమ్మర్ రాగానే ఈవిెనింగ్ ఆఫ్టర్నూన్ మొత్తం ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఆడుకుం హ్మ్మ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పని చేసుకోవడం మళ్ళీ ఈవినింగ్ వర్క్కి వెళ్ళడం లాంటివి చేస్తారు
అవునా అండి అట్లా మంచిగా అనిపిస్తుంది అండి అయితే మీకు పల్లెటూర్ విలేజ్ విలేజ్ ఒక విలేజ్ అంటేనే ఇష్టం సిటీ కన్నా
అవునండి మాకు పల్లెటూరు అంటేనే ఇస్టమ్
హ ఇంకా ఎప్పుడన్నా అనిపిస్తుందా అండి సిటీన్ మీసవతున్నాట్లా అనీ
ఎక్కువ ఇక్కడ వర్క్ అయినప్పుడు అలా అనిపిస్తుంది త తర్వాత నార్మల్గా ఉండిపోతాం
ఏమైనా మూవీస్ చూస్తారా అండి
సండే సండే ఇంటి దగ్గర ఉండం కాబట్టి ప్రోగ్రామ్స్ ఏమన్నా వస్తే చూస్తామండి
మూవీస్ మీద ఆ ఇంట్రెస్ట్ ఏమి ఉండదు
డైలీ అయితే సీరియల్స్ చూస్తామండి ఈవిెనింగ్ టైం కంపల్సరీ సీరియల్స్ చూస్తామండి
అవును మధ్యలాచ్చిన రాజు వెడ్స్ రాంబాయి సినిమ చూసిర అండి
లేదండి చూడలేదండి ఈ మధ్యలో మేము ఎక్కువ మూవీసే చూడలేదండి చ మీరు చూసిరా అండి ఎలా ఉంది
హ్మ్మ్
బాగుందండి
చూస్తున్నాము ఆ ఫ్రీగా ఉంటే
ఇంకేం చేస్తారండి మీరు హలో హలో
అంటే రీ
హలో
బో
ఇంకా చెప్పండి
అ
మూవీస్ చూస్తున్నారా
అది
ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది.
అదా అండి ఆ అవునండి
హలో
హలో వినిపిస్త వినిపిస్తుందా అండి ఏం లే అండి ఇంట్లో ఎక్కువ పిల్లలను చూస్కోవడం ఇంట్లో పన్ జూస్కోవడం. ఇంట్లో పనులు చేస్ కోవడం. అంత ముందు ఒక వర్క్ చేసేదండి కానీ ప్రస్తుతానికైతే ఇంటి దగ్గరే ఉంటున్నా
పిల్లలు కొంత చిన్న పిల్లలు కావచ్చు అందుకే ఇంటి దగ్గర ఉండాల్సి వస్తుందా
ఆ అవునండి చిన్న పిల్లలే కొంచం బాబుకి ఈ మధ్యలో కొంచం చిన్న సైకిల్ పై నుంచి కింద పడి హ్యాండ్ ఫ్యాక్చర్ అయిందండి. ఇంకా తనన్ ఆ ఇప్పుడు బాగున్నా అండి పర్లేదు ఇగ ఎక్కువ తనన్ చూస్కోవడమే సరిపో తుందండి ఇంటి దగ్గరే ఉంటున్నాం.
అవునా ఇగ వర్క్ గోడా చేయట్లేరా
లేమండి ఇగ ఇంటి దగ్గరే ఉండిపోవాల్సి వస్తుంది ఇగ ఇయ్యాదంట అవునండి
వాళ్ళయితే కొంచెం ఇబ్బంది కాట్లే ఇంట్లో అమౌంట్ కోసం
ఆ ఇబ్బంది అయితదండి ఇగ సరే అండి
ఓకే అమ్మ
ఓకేనా